అ హలో ఆ ఆ బాగున్నామండి ఇనిపిస్తుంద వాయిస్ ఇనిపిస్తుందా
ఆ వినిపిస్తున్నది అండి తిన్నారా అండి
ఆహా తినమండి మధ్యాహ్నమే మీరు
ఆ తిన్నానండి ఏం కర్రీ అండి
మాది వంకాయ్ టమాట్ ట మీది
మాది బెండకాయ చారు
ఆహా బెండకాయ్ చారు, టీ తాగర మరి
ఆ తాగానండి మీరు
ఆ జస్ట్ ఇప్పుడె కంప్లీట్ అయిందండి తాగేస హు
గే వన్ ఇప్పుడు పనులన్నీ అయిపోయాయా
ఆ అయిపోయినాయండి
ఐపోయండి మీ ఫేవరెట్ కలర్ ఏంటండి
ఫేవరెట్ కలర్ బ్లాక్
బ్లాకా మీ ఫేవరెట్ డిష్ అండి నాది ఫేవరెట్ బ్లూ అండి
బ్లూ ఆ
ఆ
ఆహా ఫేవరెట్ డిష్ అంటే చికెన్ రైస్ ను బగారా
జీరా రైస్ బాగారా
ఉహు
నాన్ వెజ్ తినారా అండి మీరు
ఆ ఎక్కువ నాన్ వెజ్ లవర్ గా నాన్ వెెజ్ లేని మనకు ముద్ద దిగదు మేడం ఎక్కువ నాన్ వెజ్ తింటా హు మీకు ఇష్టమెన నాన్ వెజ్ అంటే
ఆ, తింటానండి మరి అంతా ఇష్టం కాదు
ఉహు ఉహు అప్పుడప్పుడా
ఆ అప్పుడు
ఆహా ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు లేకపోతే ఇంట్లో కూడా ఏ
వీక్లీ ట్వయ్స్ అంతే
ఉహు వారంలో రెండుసార్లునే
వీరను వీక్లీ ఎన్నిటైమ్స్ తింటరూ
ఇగ అంతే అండి రెండు రెండు రెండు మూడు సార్లు అంతే ఎక్కువ ఇప్పుడు సమ్మర్ కాపట్టి కొంచెం తగ్గించ్
హు ఈ సమ్మరు ఎండలు బాగ కోడుతున్నాయి, ఇగ అవి ఇవి తింటే ఇగ మళ్ళ అంత మళ్ళ అ మోషన్స్ గిషన్స్ అంత కథ కాంకారం ఉంటాయి కాబట్టి కొంచెం ఈ సమ్మర్ అయి పోయాక
హు ఇంకేంటండి మీ ఇంట్లో మామిడికాయ చెట్లు ఉన్నాయా
ఆ ఉన్నాయండి
ఉహు కాస్తున్నాయా మామిడికాయలు
ఆ అవునండి కాసేపు
ఆహా ఏంటి మేడంఅర్ధంకాలె
గుత్తుల్ గుత్తుల్ కాస్తయన్న
గుత్తు అంటే మాడికాయలు పెద్దయా లేకపోతే ఇప్పుడే పిందలా
అంత్ ఇప్పుడే అంటే ఇప్పుడడే కాస్తున్నాయి
ఇప్పుడే కాస్త
ఊ
అచ్చ ఒక మామిడికాయ చెట్టేనా ఇంకా ఏమన్నా జామకాయ చె
జామకాయ చెట్లు లేవాలండి కొబ్బరికాయ చెట్లు లేవుగాని అరటి చెట్లు నిమ్మకాయ చెట్లు ఇంకా ఆ ఏమంటారు పప్పాయ
పాపాయినంటే పోపాడికాయనా
ఆ పోపడి కాయండి.
ఇవిన్నాయా నా సపోట
సపోర్ట లేవండి.
ఐ హుహూ ఇప్పుడే మా ఇంట్లో బిర్యానీ నిన్న చేశారంట అది మిగిలింది. పాడై పేయని చిరు బిర్యానీ కారవే అది నిన్న పొద్దున చేసినట్టు ఇప్పుడు కారాబాయైపై కారవైనాయి. హు్
ఇంకా మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటండి.
స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఒకటి మేడం.
దియే
హు్ మీగు
నాకు ఊ చెస్ అండి.
చెష్ ఆడ్తారా
తనకి కాద్
ఇంతేనా మైండ్ కి ఎంసే స్టార్టు.
ఆ
హు మిగతాది ఒకటి చెస్ ఒకటేనా లేకపోతే బ్యాట్మెంటన్ గిట్లా
చేస్ట్ స్టాట్ బేరి
హు
త్రో బోల్
హు
ఆడతారు మీరు
ఆహా ఇంకా
అత్త యూట్టన్
అంతేనా ఇంగా హు హుహ్ హా ఏం జేసున్నారు మరి ఇప్పుడు మీరు
ఏం లేదండి ఖాళీ ఖళీ అండి కూర్చొని
హుహు్
మూవీస్ చూడం లేదంటే, సాంగ్స్ వినడం, బుక్స్ చదవడం ఇదే అండి.
పెళ్ళైందండి. మీరు అన్మారీడా, మ్యారీడా అన్మారీడా ఇగో
మ్యారీడ్ అండి.
ఎంత పంది అండి, పిల్లల్
ఒక్కడే అండి బాబు
ఓ పాపనా
హుహ్
హుహ్ ఇంటా నీ పేరు
పేరా అండి.
ఆ పేరే
నోయల్
ఏందండి.
నోయల్ నోయల్
ఆహా అర్ధంకాలే నోయరా
నోయెల్
నోయల్లా ఆఁ హా మ్మ్ హు స్కూల్ కి వెళ్తడా మేడం మీ అబ్బాయి?
స్కూలా కాదండి ఇప్పుడే పాకడం నేర్సుకుంటాండు.
అయ్యో అంత చిన్న అంటే ఇంక వన్ ఇయర్ కూడా లేదా. అ హా నేను అబ్బాయి అంటే స్కూల్ పోయే అబ్బాయి కావొచ్చని నేను అనుకున్నా.
లేదు లేదు ఫిఫ్త్ మంత్ ఇప్పుడే.
హా ఐదు నెల్లేనా ఇంక. హ్మ్ హు ఇది ట్వంటీ ఫస్ట్ ఎలా అయింది మేడం మరి? హ్మ్ హ్ నాకు అన్మారిడ్ మేడం మనం ఇంక పెళ్ళి చేసుకోలేదు.
హ్ముఁ ట్వంటీ ఫస్ట్ అంటే మామూలుగా ఇంట్లో మటుకే చేసుకున్నామండి అంత గ్రాండ్గా చేయలేదు.
పిత్తుందా వాయిసు?
తెలంగాణ
అచ్చ బాబా కయ్ కుంటుండు గా పాలుగా?
బాబు బాబే
అదే మేడం బాబేనా పాలకు ఎడుస్తున్నాడా యా యా అంటాండు.
ఆ ఆడుతున్నడు అండి ముచ్చట చెప్తున్నడు ము
ఆ హాఁ ఇప్పుడే మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతన్నడు మీ బాబు. ఆయన భాషేందో మనకు అర్థం గాదు.
ఆ తెల్వని భాష మాట్లాడితే ఇగ అంతే.
హ్మ్ హు
ఇంకా మీ ఫేవరెట్ డ్రెస్సెస్ ఏంటండి, అంటే బాయ్స్ లో స్టైల్స్ ఉంటాయి కదా లైక్ జీన్స్ పాయింట్ లేక్పోతే ఫార్మల్స్.
మనకు జీన్సు అదంతా ఏముండద్ మేడం జస్ట్ ఫార్మల్ అంతే.
ఫార్మల్సే
ఫార్మల్సే ప్యాంట్లు కాని షర్ట్స్ కాని ఫార్మలే కాకపోతే అప్పుడప్పుడు అవి కుట్టిచుకొని కూడా ఏసుకునేది ఈ మధ్యలైతే కుట్టికుచుడు ఏం లేదు గాని, షాప్లకు పోయి తీసుకొని
అంటే ఈ మధ్య బాయ్స్ కి కూడా చాలా స్టైల్స్ వచ్చినయి కదా!
ఏమో ఇగా అవన్నీ ఏం స్టైల్స్ అంటు ఏం లేదు మేడం ఒకటే ఒక స్టైల్ ఫార్మల్స్ స్టైల్ అంతే ఇప్పట్లయితే. హ్మ్ ఇగ అంతే మేడం. ఈ టీషర్ట్లు ఇవన్నీ మనకు పడవ్ టీషర్ట్లు నెక్కులు మనక్ సూట్ కావు సెట్ కావు. పోలా అంతా ప్లెయినే
మీ ఫేవరెట్ స్వీట్ ఏంటండి?
స్వీటా? అది ఉంటది దాన్నేంమంటరు మన కలకందా, కలకండా
కలికానా కళాఖండ్ అది కళ్కానండి కలానంది కాద్
దే అదే మేడం అది ఫేవరెట్ గానీ దాని పేరు నాకు సరిగ్గా రాదు అది నాకు అది పలకడం రాదు కలానంద్ అదే
కల్త వచ్చి నేను కూడా నాగ్గూడా పల్కడ రా ట్లేదండి
తిండం అయితే వచ్చు మంచిగ గానీ పేరు రాదు మేడం కరెక్ట్ గా ఎవరెన్నా చెప్తాం అంటే అసలు పేరు రాదు మేడం నాకు.
ఒక స్వీటంటనే ఇష్టమా అండి.
ఏం తింటా మేడం ఒకటి రెండు కంటే ఎక్వ కూడా అంత ఎట్నో అయితది తిన బుద్ధి కాదు స్వీట్ లు ఎక్కువ తిన బుద్ధి కాదు మేడం నాన్ వెజ చెప్పండి తింటం కానీ స్వీట్లు మన వల్ల కాదు.
డెజర్ట్స్ అయితే అంటే మీరు డెజర్ట్స్ ఏమన్నా తింట్ ంటరా
ఏం లేదు మేడం గసొంటివి మనకేం అల్వాటు లేవ్ మీరు.
హ్మ్ నేను డెసర్ట్స్ తింటానండి.
హ్మ్ హూ అంటే ఏంటియి మేడం
కునాఫ ఐడియా ఉందా ఆండి
ఇవో మేడం ఎక్కువ మనం ఆయ్ మనకు తెలియదు మేడం అందుకే ఇష్టం లేదని చెప్పిన.
అ ఇంకా మీ ఫేవెట్ ఆక్ట్ ట్రస్ ఎవరండి
ఎల్ల మేడం బాయ్స్ లేపోతే గర్ల్స్ ఆ
హిరోయిన్ హిరోయిన్ హీరో గాదు.
హీరోయిన్ అంటే ఏం జెప్ తమ్ మేడం హీరోలో అందరిష్టం అని చెప్పాను తప్ప పచ్చి కళ కాలరాని మనకు ఏముంటయ్ అందరిష్టమే.
అంతే నా అంటే మీరు ఎక్కువగా ఈ హీరో మూవీస్ వాచ్ చేస్తారు ఈ హీరోయిన్ మూవీస్ వాచ్ చేస్
అదంతా ఏం లేదు అంతా కామనే అంతా నాకు హీరోలు హీరోయిన్లు అంత మన పట్టించుకోం. హ్మ్ హు మీకు
హ్మ్ నాకు విజయ్ సేతుపతి అంటే చాలా ఇష్టం.
ఎవరు మేడం తిరుపత ఇదే సట్పోతే అంటే ఇది మన ఈయన మేడం దే వరకు అది మన ఇది అర్జున్ రెడ్డి హీరోనా
అర్జున్ రెడ్డి కాదండి.
హ్మ్
చెప్పాలండి మీరు ఉప్పెన మూవీ చూసారా.
ఉప్పెన మూవీ అ ఆ ఆ
ఫాదర్ క్యారెక్టర్ అండి.
విలన్ ఫాదర్ కారెక్టరా. మేడం అంతా చిన్న కూడా అది జస్ మొత్తం చూడ్లే మేడం కొంచెమే చూస్నా. నైన్టి స్
నైటీ ఇవ్ త్రిషా ఉన్ను విజయ్ సేతుపతి ఉంటది కదండి.
ఏ సినిమా మేడం అది ఏందది మేడం.
నైన్టీ సిక్స్
నైటీ సిక్స్ లో మనకు తెల్ల చూలే కాదండి.
విజయ్ తలపతి తెలుసా పోని.
విజయ్ తలపతి తెలుసు మేడం ఫేవరెట్ కదా హ్మ్ అది మంచిది ఇదే క్యారెక్టర్ గా తమిళ్ లో ఇప్పుడు ఆయన్నే ఏ ఫామ్ లో ఉన్నాడు కదా తెలిసాక ఇప్పుడు విజయ్ సెట్ పతి అంటే మన ఓకే మేడమ్ ఐడియా వచ్చింది వచ్చింది ఇప్పుడు మన అది మన ఈ సినిమా ఉంటది గా మేడం మన ఈ సినిమా ఏంటి మాస్టర్స్
ఆ ఆ మాస్టర్స్ లో కాదు ఆయన మాస్టర్ లో విలన్ ఆ ‌మాస్టర్ లో విలనా అయితే
అదే మేడం అసలు అది ఆయనతో నువ్వున్న గుర్తులేదు పేరు అంత నాకు ఐడియా లేదు మేడం. అలా అనీ
హ్మ్
ఓకే మేడం
ఓకే అండి